హలో హాయ్ అండి
హాయ్ సిస్టర్
హాయ్ ఎలా ఉన్నారు
న్నాన్ సిస్టర్ మీరు బాగున్నారా
ఆహాహా బావున్నాండి
ఎ ఏముంది సిస్ స్టర్ ఏం లేదు వంట చేస్తున్నాం మీరు ఉమ్
కూచునున్న ఏం వండుతున్నవు ఈ రోజు
పెట్టా సిస్టర్ మార్నింగ్ కర్రీ ఉంది. ఇప్పుడు రైస్ అంతే ఇంక మార్నింగ్దే ఉంది సిస్టర్.
ఓకే ఓకే టమాటా కర్రి యా
సిస్టర్ మి ఇంట్లో ఎం ప్రిపేర్ చేస్ సరు ఈరోజు
ఈరోజు మా ఇం ట్లో బెండకాయ ఫ్రై అండి.
అవునా ఇప్పుడు డిన్నర్ కి
ఇప్పుడు బెండకాయ ఫ్రై చేసింది. మార్నింగ్ అది పప్పు ఇంకా అది దానికి మామిడి
ఆ మామిడికాయ మామిడికాయలు ఇప్పుడే ఉన్నాయ
అవును చిన్న చిన్నగా అవి మా తమ్ముడు తీసుకొచ్చిండు అయితే మమ్మీ వండింది ఇక
అవునా
ఆ బావుంది కానీ
ఆ బావుంటది సిస్టర్ ఇంకా ఆ మామిడికాయతో ప అది పచ్చడ నూరుతారు పచ్చిది అది ఇంకా బావుంటది ఉమ్
హా
అంటే నార్మల్ గా పీకిలు పెట్ కుంటారు కదా అది కాకుండా
వేరే
ఆ వేరేది
ఓకే ఓకే మీరే వండుతారా వం ట్ట
లేదు సిస్టర్ నాకు అంతగనం రావు వంటలు జస్ట్ రైస్ వరకు ఓకే
అవునా
మీరు ఏస్తారా
హా అప్పుడప్పుడు
అవునా
ఎక్కువ అంటే మమ్మీ చేసుకుంటది
ఆ
ఎప్పుడైనా ఒక్కసారి నేను చేస్తా
అవునా స్టడీ నా సిస్టర్ మీరు
ఆ స్టడీ కంప్లీట్ అయిపోయింది నాది
అవునా ఇంత గ్రాజ్యుయేషనా పోస్ట్ గ్రాజుయషన్
గ్రాజువేషన్ ఆ ఇంకా ఏం చేస్త సెలో
ఏముంది సిస్టర్ ఏం లేదు ఇంకా ఫోన్ చూస్తూ ఉండడమే ఆ
కే అకే
టైం లో ఏముంటది ఇంకా
ఆ
మీరు
కూడా కూర్చొని ఉన్నాయి ఈ రోజు మా మమ్మీని ఇక ఒక్క పొద్దు ఉంటుంది కదా తన పాట నేను కూడా కూర్చున్నా మమ్మీ పాట నేను కూడా తిన్నా కొంచెం ఉ అది ఒకకా మంచిగా అనిపిస్తది మమ్మీతో పాటు మమ్మీ తింటేదిింటే ది కదతే మమ తో పాటు మేము కూడా కూర్చుం అట్టం
మీ దాంట్లో అంటే ఏ ఎక్కడా ప్లేస్ బాగా ఫేమస్ సిస్టర్ ఫేమస్ చయుంట ఇగదా ఆ
ఫేమస్ అంటే ఇక్కడ ఏం లేదండి
అవునా
మైట్ సైడ్ అయితే కంపెనీ ఫేమస్
మాస మాస సైడ్ ఉంది మీ మీ దేవుడిదే అల్లా దేవుడిది యాక్సాయని అంటారు కదా
అవునా వు
ఆ చా అది అంటే కొంచెం డిస్టెన్స్ లో ఉంటది అన్నమాట మాకు ఆ నార్మల్గా అంటారు కదా సిస్టర్ అన్నారం టెంపుల్ అని అన్నారం యాక్సాయన్ అని
ఓకే
ఆ అక్కడ మీరు ఎప్పుడు వినలేదా
ఆహా
అవునా మా సైడ్ వాళ్ళు కూడా చేస్తారు
అవునా
హ్మ్ అంటే మా హిందూస్ కూడా లేదు
ఊహూ
అదే మీ దాంట్లో కందూరి వేస్తారు కదా సిస్టర్ మీ దాంట్లోనే కదా
ఏం
తందూరి వేస్తారుగా
మా అర్ధం కాలేదు
స్తం మేము అట్లా అనుకుంటాం అన్నమాట మీ దేవుడికి మొక్కి ఏమన్నా కోరికలు నెరవేరినాయి అనుకో
ఆ ఓకే ఓ
ఆ వస్తాం వస్తా వచ్చి చేస్తాం ఇట్లా అదే అలాళ్ళు చదువుతారు కదా ఈ ఆటతో అలా చదివి చేస్తాం మేము కూడా దేవుళ్ళను నమ్ముతాము
అవును మా ఇంట్లో కూడా
అట్లా ఒక్కస రెండు సార్ అట్లా తెలుసు నాకు కానీ బాగా చేస్తారు మీరు
అవును మదాంట్లో పట్టు పట్టుదల బాగుం
అవును అంటే దాన్ని కి ఏమో చదువుతారు కదా
అవును కొంచెం చిన్న మిస్టేక్ అయితే కూడా బాగా అంటే ఇబ్బందులు బాగా వస్తాయి అన్నట్టు
అవునా
దానివల్ల బాగా పట్టుబలం బాగా అంటే జాగ్రత్తగా చేస్తారు అన్ని పనులు మా దాంట్లో
మాక అంతగాన తెలియదు కాగాని అ చెప్పే వాళ్ళు వస్తారు మా ఇమ్మటి
ఆహా మీరు పీరిల్ పండుగన్న అంటే పీరిల్కి
ఆ చూస్తాము వాళ్ళు పెద్ద కట్టెల మీద నిల్చొని వస్తారు కదా
ఆ ఆ నెక్స్ట్ ఓ ఇంకా వన్ మంత్ ఉంది రంజాన్ పండుగ వన్ మంత్ తర్వాత వస్తది
ఆ అవును మా ఊర్లో వస్తారు సిస్టర్ మొత్తం ఊరు మొత్తం తిరుగు తారు ఆ కానీ భలే నిల్చుంటారు అసలు మా మస్తు అనిపిస్తుంది అంత హైట్ లో నిలబడడం అంటే తే
అవును
ఫస్ట్ హ్యాండిల్ చేయడం ఎంతైనా కొంచెం కష్టమే కదా సిస్టర్
అవును ఇంకా వాళ్ళకి హలాలు వస్తది కదా ఇంకాబాద్ ఇంకా డేంజర్ ఉంటేది అమ్మో భయం అయి
అవును అప్పుడ ఇప్పుడు అప్ ప్పుడు చూడలేదు గాని నార్మల్ గా తిరుగుతా ఉంట
అవునా వెళ్లి చూడండి ఈ సారి బాగా ఇది ఉంటది మళ్ళకి దేవుడు వస్తది కదా
ఆ అ దేవుడుే ఏ టైం లో సో మనకు తెలవదు కదా సిస్టర్
అవునా దగ్గరనా మీకు అంటే దగ్గర కూర్చుంటారా పీరీలు అక్కడ
అంటే కో అంటే మా గల్లి మొత్తం తిరుగుతారు వచ్చి ఇంటింటికి ఇటా తిరుక్కుంటూ పో తరు దేవుడుది అప్పుడు వెళ్ళేసి దండం పెట్టుకొని చూసి వస్తాము
ఓకే మక్కు కను వస్తారు
అవునా అంటే ఒక్కటే దగ్గర ఉంటారా సిస్టర్ మీ దగ్గర
అంటే మా అంటే మా విలేజ్ లో చేస్తారు ఇక్కడ మేము ఎక్కువ అంటే ఇక్కడ మావ లో మేం బయటికి వెళ్ళామండి మా ఇంట్లో బేళ్ళ నియరు బయటికి మా విలేజ్ అంటే మాకు ఫ్రీడమ్ అన్నట్టు
మా మా విలేజ్ ఇట్లో ఉంది మసీదు
అన్ని కాడ అంటే అన్నిటి కాడ ఉంటుది మాచిద్దు కానీ ఇప్పుడు పీరిల్ పండుగ అంటే కొంచెం తక్కువ జాగలో కూర్చోబెడతారు అన్నట్టు అది
ఆ ఆ అవునంటా అంటే ఊరు మొత్తం తిరిగిన తర్వాత ఒక దగ్గర పెడ తారంట అవును పెట్టేద పెట్టే
ఆ అది మా మళ్ళా పేర్ల పండుగ వస్తే షార్బత్ లు చేస్తారు పంచుతారు బాగుంటాయి తా
ఎప్పుడు తాగలే సిస్టర్ అంటే అంత మా ఊరు చానా పెద్దది అంత వంచలేరు పెట్టిన దగ్గర అయితే అక్కడికి వెళతే వాల్ ఇస్ తరు
అవును ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు చేస్తారు కదా
అ వాళ్ళకు పంపిస్తారు అడుగు తే
ఆను అడగక్క ముందు పంపియాల మా ఇంటికి రండి వింత హైప్పిస్తా విళ్ళ దగ్గర ఉండి వటిని పంపిస్తుంది
లేదు సిస్టర్ రమ్మంటరు మమ్మల్ని కూడా కానీ నైట్ టైమ్ లో జరుగుద్ది కదా మీది ఏదున్న
అవును అది ఆ దేవుని చేస్తరు కదా నైట్ చేస్తరు కొంతమం ది అతే మార్నింగ్ ఆఫ్టర్నూన్ కూడా చేసుకుంటారు ఫాతియా చేస్తారు కదా
ఆ మార్నింగ్ చేస్తారు సిస్టర్ మా దగ్గరైతే మార్నింగ్ ఊరు మొత్తం తిరుగుతారు ఇంగా ఈవినింగ్ అయి త్యదిగా మొత్తం దగ్గర కూర్చునే సరికి ఇంకా ఆ టైమ్ లో మేమెళ్ళాం
అయ్యో
తను చూసినంత సేపు బాగుంటాది ఆ విలేజెస్ తీసిస్టర్ మిది సిటీనా
టౌన్ మాది
అవునా టౌన్ ఉంటే ఎ ఐనా కష్టమే సిస్టర్ వెళ్ళడం అంటే విలేజులోనే వెళ్ళడం కష్టంగుంటది
మ్మ్ మీకు సిటీ ఇష్టమా లేకపోతే విలేజా.
తను సిటీలో బాబోయ్ ఉహ్ అంటే సేమ్ ఇప్పుడు మీలానే ఉంటది ఏ పండగ నుంచ్ చూల్లేము దగ్గరగా ఎంజాయ్ చేయలేము ఆ ఇది ఇక్కడ అనుకో అందరు ప్చ్ ఏందంటే ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పండక్కి పిలుస్తారు ముస్లిమ్స్. ఉన్నా వాళ్ళ పండక్కి మ్యారేజెస్ కి పిలుస్తారు
అవును బాగుంటది అవును
వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా బోనాలు పండగ చేసుకున్నా పిలుత్తారు
అవును కానీ విలేజ్ లో బాగుంటది అందరు ఏ పనైనా అందురు మంచిగా కలిసి మెలిసి చేసుకుంటారు కలిసి ఉంటారు ఏమైనా ఇబ్బంది వ వచ్చినా కూడా అందురు కలుస్తరు
అవును ఇకా ఇబ్బందొస్తే కల్ చెంత
ఇక ముందు ఇప్ ఆ ముందుండి ఇప్పుడు జనాలు అందరూ మారిపో
హ్మ్ మారిపోతున్నారు అవును ఫెస్టివల్స్ అంటే ఇక తెలుస్ అంతే కదా వాళ్ళు ఎట్లా చేస్తారు అనేది చూస్తాం కదా
ఆ అవునదయితే ఉంది
హ్మ్
కానీ బావుంటది అందరు కలిసిమెలిసి ఉ
హ్మ్ బావుంటది సిస్టర్
హ్మ్ ఇక కొంతమందికి ఇప్పుడు క్యాస్ట్ ఫిలింగ్ కూడా వచ్చింది ఉ ఏమో ఇంకా
ఇంక ఎన్ని చూడాలో ఏమో సిస్ ఆ
ఇంకా మేము ముందు బాగా చూడే అంటే బాగా చూసేది ఉంది
క
ఏమేమి జరుగుతాయో మరి
అవునవును
ఊహూ సరే అండి మరి
ఓకే సిస్టర్